హలో
ఏం చేస్తున్నారు
ఏం చేయలే ఏ మీరు బాగున్నారా
బావున్నాము
ఏం చేస్తున్నారు మేము కూడా బాగున్నాం మీరేం చేస్తున్నారు బాగుంది మీకు అక్కడ ఎట్లుంది వాతావరణం
వాతావరణం ఇక్కడ చాలా వేడిగా ఉంది
ఇక్కడం అ అటు సైడ్ కొంచం కూల్ గానే ఉంటది కదా మాకే వేడి ఎక్కువ ఇక్కడ
అవును అది నిజమే బట్ బట్ ఇప్పుడు ఇక్కడ కూడా చాలా వేడిగానే ఉంటుంది టెన్ మార్నింగ్ టెన్ లెవెన్ టైమ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎక్కువగా
మాకు టెన్ టెన్ కూడా అవసరం లేదు నైన్ ఎయిట్ క
ఉమ్
ఉమ్ మరి ఘోరంగా ఉంది ఇక్కడ వాతావరణం
ఇక్కడ కూడా అంతేలే చాలా వేడిగా ఉంటుంది
ఉమ్
ఇంకా ఊ ప్చ్ పల్లెటూరులో బెస్ట్ ఎందుకంటే ఆ చెట్లు ఉంటాయి కొంచెం చల్లగా ఉంటుంది
అదే ఓకే కానీ ఎంత పల్లె టూర్ అయినా కూడా వేడి కు మాకు చాలా ఉంది
అవును అవునులే
వేడి ఎక్కువ ఉంది ఆ తర్వాత గాలి అంత
కదా
ఇప్పుడు లేవు కదా అవి మెయిన్ ఉమ్
కొంచెం
బెటర్ గానే ఉంటది వాటర్ లేక చానా ఫుల్ ఇదయిపోతాంది
ఉమ్
అందరూ డిహైడ్రేషన్ అయిపోతున్నారు ఫీ అంత ఈ వాతావరణానికి బాగుండడం లేదు
అవునులే! ఇప్పుడు వాటర్ ఎక్కువగా తీస్ పోవాలా
వాటర్ కంటెంట్ ఫుడ్
అవును పిల్లలక్కూడా మంచిగా వాటర్ ఇచ్చి పంపించస్ స్కూల్ కి
హుమ్ బాగా రోజూ వాటర్ మిలాన్స్ గ్రేప్స్ ఏవైనా బాగా లిక్విడ్ ఏ లిక్విడ్ లో తీసుకుంటే బావుంటారు పిల్లలు
అవును స్కూల్ కూడా స్నాక్స్ బిస్కెట్స్ అట్ల గా కుండా ఇట్లా ఫ్రూట్స్ ఎక్కువ పెట్టాల ఫ్రూట్స్ తింటుందా పాప
బాగా తింటది ఫ్రూట్స్ ఫుడ్ కంటే ఫ్రూట్స్ బాగా తిం టది
ఆట్లయితే బెటర్లే
బాబు
బాబు కూడా తింటాడు ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ తింటాడు
ఉమ్మ్
కొంచెం అంగట్లో ఎక్కువ తింటారు స్వీట్లు అవి కూడా
అవన్నీ అవాయిడ్ చేసేయండి
ఉమ్ అవును
ఉమ్ అవి ఫో ఇప్పుడు కల్తీ కాబట్టి అవాయిడ్ చేయండి ఇప్పుడు ఏదైనా ఇంట్లోనే చేసి పెట్టండి ఆయిల్స్ అన్నీ అన్ని కల్తీ ఉంటాయి
అవును కురుకురే చాక్లెట్లు అట్లాంటివేం తీసీను కాదీ కొంచెం స్వీట్ లో కొంచెం ఇంట్రెస్ట్ వాడికి
స్వీట్లే మీరు ఇంట్లో చేయండి లేదంటే మీ పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో చేపిచ్చుకొని
మీకు చేయడానికి వస్తుంది స్వీ ఆ స్వీట్లు ఎంత ఇంట్లో ఉన్నా కూ డా వెళ్ళాలి బయట వెళ్ళి కొనుక్కోవాలి కంపల్సరిగా
వాళ్ళు ఫుడ్ కలర్స్ అవి ఇవి యూస్ చేస్తా ఉంటారు
అవునవును
ఉమ్ మనం ఇంట్లో చేసుకునే ఇంత ఫ్రెష్నెస్ రాదు కదా అక్కడ
అవును మీరు స్వీట్స్ చేస్తారా ఇంట్లో
చేసి పం పిస్తారు ఆ
మీరు వంటలు అన్ని మీరే చేస్త సరేం
అ అన్ని మేమే చేస్తాం
మషే మీవ
ఆహా అట్లా ఎవరు లేరు అట్లా వాళ్ళుంటే మనకి బద్దకం అయిపోతుంది
అవును
పని లేకుంటే ఏదైనా చేసుకోవచ్చు మనకి ఇకేం పనింది ఊరుకునే పిల్లల్ని చూసుకోవడం స్కూల్ కి రెడీ చేయడం పంపయడం కదా
అవును
కు చేసుకోవడం అ
మొత్తం వంటారు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ మొత్తం మీరే
అంత మేమిే చేయాలి కదా ఇప్పుడు ఇకా హాఫ్టర్నూన్ స్కూల్స్ వస్తా ఉన్నాయి దానికి ఇప్పుడన్నా కొంచెం లేట్గా లేసిన ఏం కాదు ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ కి ముందే లేయాలి
పాపకి ఇప్పుడు టిఫిన్ పొద్దున్న సపరేట్ లంచ్ సపరేట్ చేస్తారా
అవును టిఫిన్ లంచ్ సపరేట్
అన్ని వంటలు బాగా వచ్చా మీకు
ఇ పర్లేదు బాగానే చేస్తాం
అ
తిిన దానికినికి లాగా తిిన లాగా
ఓకే
మీరు చేస్తారా
స్తాను మా ఇంట్లో
ఆ
మరి మీరు ఇప్పుడు లంచ్ చేసారా కంప్లీట్ చేసారా లంచ్
సమేరు
నేను అది కంప్లీట్ అయిపోయింది మరి డిన్నర్కి ఏం ప్లాన్ ఉంది వంట
డిన్నర్కి చపాతి నైట్ టైమ్ చపాతి ఓన్లీ
కంపా చపాతి ఫిక్స్ నై
కంపల్సరి ఫిక్స్
ఎందుకు డైటట్లా
డైట్ ప్లాన్ అలా ఏని ఏం కాదు డైట్ అనే కాదు గనీ మాకు ఇక్కడ మాకు పావుగా పండుతయి గోధుములు అందువల్ల
ఆ
ఓ మీరు
మేము అట్ల ఏమి లేదు చపాతి అని ఫిక్స్ లేదు డైట్ చేసినప్పుడు మాత్రం చపాతి, జొన్న రొట్టె
హ్మ్ రాగి రొట్టె
ప్రస్తుతానికి డైట్ ప్లాన్ ఏం లేద్ నార్మల్గా ఏదో టి చేస్తాను నైట్కి ఏం ప్లాన్ లేదు. ప్రస్తుతానికి ఆ మీరేమైనా సజెస్ట్ చేయండి నైట్ కి
మీరు రైస్ ఐటమ్ తిట్ ఏదో టమాటో రైసో, లెమన్ రైసో, కార్డ్ రైస్ అ నైట్ టైమ్స్ రైట్ టైమ్స్ అయితే రైస్ అయితే సరిపోద్ది కర్రీస్ అయితే చేయలేం
కర్డ్ రైస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తారా
లేదు లేదు.
కూల్ అవ్వడానికి పెడ్ తారా పెట్టరా కర్డ్ రైస్
లేద్ పెట్టం.
నార్మల్గా
ఒకవేళ మార్నింగ్ చేసిన అన్నం ఉం టే దాంట్లేయి కాలుతున్న పాలు తోడు పెట్టుకొని ఈవినింగ్కి మార్నింగ్ ఒకవేళ నైటుకి మార్నింగ్ తినా ముందు నైట్ అన్నం ఉంటది కదా నైటే తోడు పెట్టేస్తాం. లేరంటే నైట్ తినాలనుకుంటే ఎట్లా మనం ఆఫ్టర్నూన్ లంచ్ కి చేస్తాం కదా రైస్ హాఫ్ కప్ ఎక్కువ బియ్యం వేసుకొని, ప్పుొద్దున్నేనే కొంచెం చేస్తాం కద ఆ రైస్ లోకి కొంచెం కాగే పాలు వేసి కంఛీనా పాలు తోడు పెట్టేస్తాం, తోడు పెట్టేసుకుని నైట్ కి తిరుబాతు పెట్టుకుంటాం
ఓకే
కడ్రెస్కి
తర్వాత ఫ్రిడ్జ్ లో అయితే పెట్టరు
ఫ్రిడ్జ్ లో అయితే ఏం పెట్టాం, కడ్ రైస్ ఇంకా తరువాత పెట్టతేనే బాగుంటంది కదా, తరువాత పెట్టినాక ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.
అంటే ఇపుడు ఎగ్జామ్పల్ హోట లో ఫ్రిడ్జ్ లో పెటి తెస్తారు కదా అది కూల్ కూల్గా
ఆ అది ఎంఅంతా ఐడియా లేద ఎప్పుడు తీనం కాబట్టి హోటల్ ఫుడ్తో నో అవైలబుల్ మాకు ఇక్కడ ఆ మీకు ఉంద అక్కడ
ఫ్రిడ్జ్ లో నేను ఎప్పుడు పెట్టను బట్ హోటల్స్ లో అయితే కూల్గా చేసిస్తారు కదా
అప్పటికప్పుటికి పెరుగు తీసి ఫ్రిడ్జ్ లోంచి చేసి ఇ తారేమో
మేపి అయ్యిండోచ్చు
కుంటే అట్లే చేస్తాం మేము ఇప్పుడు మ్
ఫ్రూట్స్ ఏమి వేయర పెరుగు అది
వేస్తాం ఎందు పు దాని ఉ దానిమ్మ అట్లా ఉంటే ఫ్రూట్స్ వేసుకుంటాం
ఉ
అవైలబుల్ ఉంటే వేసుకుంటాం, లేకపోయినా తిరువాత పెట్టేస్తాం కాబట్టి బాగుంటది, ఏమి లేకపోయినా బాగుంటది.
ఎక్కువ అంటే అందరు దానిమ్మ గింజలే వేస్తారు కదా కర్డ్ రైస్ లోకి
ఉ ద్రాక్ష కూడ వేస్తారు
ద్రాక్ష ఇంక
ఎక్కువ ఆ రెండే ఎక్ ఏక్కువ మిగతావన్నీ తక్కువే ఫుడ్స్ ఏవి ఇంకేమి వేయరు మిరు
మీ సైడ్ పులిహోర ఫేమస్ ఆ
పులిహోరకన్నా మాములుగా లెమన్ రైస్ ఎక్కువ
లెమన్ రైస్ అంటే ఇప్పుడు చింతపండు చేస్తారా లేదంటే లెమన్ రైస్ కాకుండా చింతపండుతో చేసుకోర
ఆ లేదు లేదు ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసి తిరబాతు పెట్టుకుని దాంట్లో నిమ్మ బిండుతారు
ఉమ్
ఉ మీరు
మేము కూడ లెమన్ రైస్ చేస్తాము బట్ చింతపండు కూడ యూస్ చేస్తంటాము అప్పుడప్పుడు ఇప్పుడు చింతపండు టమోట అట్లా కూడా యూస్ చేస్తాము
చింత పండు టమోటా యూస్ చేయరు ఇక్కడ
ఉ మత ఒక సైడ్ రెండు చేస్తాం మేము ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు ఆ
మా సైడు చింత ఓన్లీ టమేటో ఎస్త బటర్ రైస్ చిన్నప్పనే ఎస్ వస్తే అది పులిహోర లెమన్ ఏస్తే లెమన్ రైస్ అది చిత్రానం ఉఉ
వంటలు ఏవి ఫేమస్
బాగా నాటుకోడి రాగి సంగటి
ఉ ఓకే మరి ఇంకేంటి మా సైడ్ కూడా అంటే ఆంధ్ర అంటే కొంచెం పూతరేకులు అట్లా
ఉహు
మా సైడ్ కూడా చేస్తాము రాగి సంగటి నాటుకోడి చేస్తాము రాయలసీమ స్పెషల్ అదే కదా
అవును
హ్మ్మ్ ఎస్ వి సూ అవన్నీ నార్మల్ రా రాగి సంగటి ఫేమస్ ఆంధ్ర సైడ్
ఓకే ఉ ఉఉఉ ఉ